హలో
చరండి
ఆ ఏంలే అండి ఇప్పుడే కొంచెం కర్రీ చేద్దాం అనుకుంటున్న ఫిష్ది
అవునా ఓకే ఓకే ఓకే వచ్చా అండి ఫ
ఇష్ట చేద్దామని ఆలోచిస్తున్నా మీరు ఫోన్ చేసేదిగాా
అంతేనా ఓకే ఓకే అంతేనా
ఆ ఎట్లా చేయాలి ఫిష్ కర్రీ అని అంటే కొంతమంది ఏమో చింతపండు వేస్తారు కొంతమంది టమాటా వసి చేస్తారు కొంతమంది ఫ్రై చేస్తారు ఉంటారుకదా ఇంట్లోనేమో చేయమంటుర్రు
ఓకే ఓకే సింపుల్ అండి అం అంత టెషన్ బడే అవసరం లేదు ఓకే ఫస్ట్ చింతపడు నానబెట్టుకున్నారా అండి కొంచెం
చెప్పండి
ఆ అయితే ఫిషెస్ మంచిగా కడిగి ఫిష్ పీసెస్ మంచిగా కడిగరా మీడియంలో మంచిగా
హూ
అయితే మా ముందు మసాలా యాడ్ చేసుకోవాలండి మసాలా కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఆనియన్ స అంటే మన పీసెస్ బట్టి ఉండి అంటే కిలో టూ వన్ కేజీ టూ కేజీ అని ఉంటాయి కదా దానికి కొంచెం ఆనియన్స్ టమాటోలు కొంచెం జీలకర మెంతులు ఆ తొరు కొంచెం అన్నీ మిక్సీట్టేసుకోవాలి కొంచెం గ్రేవీ కోసం
ఆ
అవి గ్రీవ్ అయిపోయినాక మామూలుగా మనం తాలింపేస్తాం కదా
ఆ చింతపండు ఎంత వయ్యాలండి చింతపండు
నిమ్మకై సైజ్ అంత అయితే సరిపో పోతుంది అంటే మనం కేజెస్ బట్టి ఉంటంది కదా వన్ కేజీకి నిమ్మకాయ సైజు అంత అయితే ఓకే
ఆహా
టూ కేజెస్ అంటే కొంచెం అట్లయితే కొంచెం పెంచుకోవచ్చు అట్లా
అంతేనా ఆ
మామూలుగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని మల్ల రోస్ట్ చేసేసి మన మనకు సరిపోయేంత కారం ధనియాల పొడి అవన్నీ యేసు సనా మనం ఎప్పుడ ఎసుకుంటాం టమాట ఎస్కోవచు మన ఆల్రడీ మిక్స్ పట్టే స
అవును ఉల్లిగడ్డ
గ్రైండ్ పట్టేసం కాబటి అవసరం లేదు ఇక కొంతమంది ఆనియన్స్ వేయించు వెంచు మన ఇష్టం ఇక మనం అవసరమా అయితే అందలో మిక్సీ పట్టేసుకుని కోవచు లేదు సపరేట్ గా పొడి మనం యాడ్ సరే ఆ కారం పసుపు అన్నీసేసాక అవి మంచిగా కొంచెం రోస్ట్ చేసాక ఒక టూ త్రీ మినిట్స్ చయ్ అయిపోయాక మళ్ళా అదేంటి చింతపండు పులుసు ఎసేసి యండి దానిక్ గంట ముందు కొంచెం ఫిషెస్ గూడా అల పీసెస్ కూడా అందులో కొంచెం వేసేసేండి కొంచెం నూనెలో ఎగితే బావుంటాయి కదా. ఒక టూ మినిట్స్ ఎస్ ట్లంకా చింతపండు పులుస్ వేసేసేండిగ
ఆహ్
బాగా మంచి ఇట్లా అట్లా అంటే అట్లా ఇట్లా ఉడికాక. దాంట్లో ఈ పేస్ట్ ఎసేసి చండి గ
ఏది ఉల్లిగడ్
ఆహ్హ్హ్‌హ్‌ పె ఆహ్ పేస్ట్ వేసేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినాక కొంచెం ధన్యాల పొడి ఏవన్నా కొ చ గరం మసాలా కొంచెం ఎసి కొత్తిమీర్ ఇచ్
అంతేనా ఆహ్ సరే మే చేస్తాను గాని మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే. మిమ్మల్ని అడుగుతా
ఆహ్ ఓకే ఓకే అండి చేండి చేేండి ఆహ్ ఓకే అండి ఓకే అండి ఓకే బాయ్ అండ